హలో
ఆ వినపడుతుంది బాగున్నార?
ఆ వినపడుతుంది. ఏం చేస్తున్నవ్?
ఏం జేల పడుకోన్న కాళిగా
తిన్నావ?
తిన్న, మీరు?
ఆ నేను తిన్నా, అన్నం తిన్నాను మళ్ళీ ఇప్పుడే సరదాగా నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి బింగో ఆర్డర్ పెట్టాము. రెండు చెరో ఒక రెండు బింగో ప్యాకెట్లు ఒక తమ్స్ అప్ బాటిల్ పెట్టేసి ఇద్దరం అలా కూర్చొని ఇద్దరం తినేసి వచ్చాం రెండు బింగో ప్యాకెట్లు, తిని తుమ్సప్ త స్నాక్స్ అలా
మ్ హు
ఏం తిన్నావు ఎం స్పెషల్ ఇవ్వాళ
మొట్టికాయ తాళింపు శెనక్కాయల పచ్చడి సంగటి
అబ్బో సంఘటి చేయడం కూడా వచ్చా నికు
ఆ బాబు తింటాడని చేసాను
ఎప్పుడైనా మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మాకు చేసి పెడుతారా సంగటి
ఖచ్చితంగా
నేను మల్లికా ఇద్దరం వస్తాము ఈ సార్ ఎప్పుడన్న వచ్చినప్పుడు ఆ ఆ అప్పుడు మాకు చేసి పెట్టండి మేము తింటం
మ్ మిక్ ఇష్టంమ సంగటి అంటే
ఆ నాకు బాగా ఇష్టం అ పిల్లకి అసలు ఇష్టమే లేదు
మ్ ఆ మళ్ళ అలవాటైపోతాయి లే
తీందు సంఘటి సరిగ నాక్ సంఘటి ఇష్టం లేదనిద్ధి నాకేమొ సంఘటి బాగా ఇష్టం కానీ మా ఇంట్లో ఎప్పుడో ఒకసారి చేస్తాది మా అమ్మ అడిగితె అది కూడా
మ్
అంటే మేము ఎప్పుడో ఒకసారి పోతా కద ఇంటికి చాలా తక్కువ సం త్సరంలో ఒక రెండు సార్లు పోతనేమో అంతే ఇంటికి ఈ సారి సంవత్సరం అయిపోయింది ఇంటికేళ్ళిపోయి నిను మా ఇంటికేళ్ళి
మ్
అందుకని ఇంటికి పోయినప్పుడు సంగటి తింటాం బయట ఏం కొన్న కొనుక్కోని తినం బయట బాగోదు అంతేమీ
బయట బాగుండదు
ఆ బయట బాగోదు వద్దు నే బయట తినం ఇంటికాడనుకో మంచిగా చేయొచ్చుగా సంగటి చేసి నాట్ కోడి కోసి మా అమ్మ వాళ్ళు మంచిగా తయారు చేసిస్తరు కడుపునిండా తింటాం ఆ బలే ఇష్టం నాకు మళ్ళ అది కూడా ఆ పిల్ల తిందు నాడు కొడి తిందు మళ్ళి బైలేరు కొడి తింటాది ఆ పిల్ల నాటుకోడి అంటే అలవాటే లేదనిద్ది అదే అనేది అదెందో నాటు కోడె మంచి బలము బాయిలేర్ కోడి వేస్ట్ అని అందరు అనుకుంట్ టే ఈ పిల్లేమో నాటు కొడి తిందు బాయిలర్ కొడి తినుద్ది బాయిలర్ కొడున్ నట్ ఉంటాయంట పీసెస్ ఆ బాయిలేర్ కొడంట మెత్తగా ఉంటదంట మంచిగ దంగు ద్దాంట నాటు కోడి గట్టిగుంటదంట పీస్ నవ్వలేదంట అ పిల్ల అందుకే నాకు నాటు కోడి ఇష్టం లేదనిద్ది ఆ పిల్ల
మెత్తగ ఉడక పెట్టుకొని తినమని చేప్
హు సండే రోజు పెట్టిన అంతే ఇంకా అది ఉడక పెట్టాలి కుక్కర్ లేసి ఆ పిల్లకు సపరేట్ బాగ్ ఫస్ట్ మరుగ పెట్టేసి బాగా ఆ తరువాత సపరేట్ గ కరీ చేస్ కరి పెట్టాలి అప్పుడు ఊరు కన్ తినేస్తదన్నమాట అట్లనే చేయాలి ఇంకా పెళ్ళయిన తర్వాత లేపిస్ తినిపిచ్చి అలవాటు చెపియాలే ఆ మటన్ తినమంటే మటన్ తినమంటే మటన్ తిందంట మటన్ అలవాటే లేదండి చీ మటన బె అంటుంది
ఆ ఇంగేం తింటదన్నా
ఇయ్యో ఏడ ఉంది బెండకాయి చెప్పేను బెండకాయి కాకరకాయి బ త్తిరి రసు ఎప్తాను దొండకాయి ఆ బెండకాయ దొండకాయ కాకరకాయి
ఊమ్
కే బీరకాయ తిందు సొరకాయ తిందు దోసకాయ దిందు ఊ వంకాయ దినుద్ది మళ్ళీ
చ చానా అగసాట్లు పడాలి నువ్వా
ఆ
పెళ్ళైయ్యాకే చాట్లు పడాల తిన్పి చ్చేకా
ఆ ఏం తిన్ను అనుద్ది నేను అన్నీ తినిపించేస్తాను ఏం ఉంచనులే కానీ బ్యాలెన్స్ ఏం ఉంచను అది ఏదైతే తిన్నవుద్దు అదే తినిపిస్తారు నేను అదే మనహాటం లేకుండా అసలుకి
పెళ్ళయిపోతే అలవాటు అయితాయిలే నాకు కూడా ఇస్ ష్టం లా మటను సంగటి ఇప్పుడు నేర్చుకున్నా తింటాల్లా
బావుండి సంగటి మంచిగా చేసుకుంటే
హ
ఇంటికి పోయినప్పుడు మా ఇంట్లో ఇప్పుడు నాటు కోడి ఉందంట మూడు కేజీలు ఉందంట కోడి ఇంటికొచ్చేయి నాన్నా కోస్కోని తిందాం అంటది మా అమ్మ యాడ కుదురుతాం మా రావడానికి ఇప్పుడు నేను రానులే జా జాబ్ కు అప్లై చేసుకున్నా ఆ జాబ్ వచ్చే వరకూ అని జెప్పా మంచి జాబ్ దొరికితే ఇప్పుడు చేసినదానికన్నా బెటర్ జాబ్ గానీ దొరికితే అప్పుడు వస్తానమ్మా ఇంటికి మంచి జాబ్ లేకుండా ఇంటికొచ్చి ఏం చేస్ ఏం చేస్తున్నావ్ అని అడుగుతా ఉంటారు ఊర్లో వాళ్ళు అందరూ చిరాకు పుట్టుద్ది నాకు కే అందుకే నేను రాను అని చెప్పి ఇగ నన్ను చూడబుద్ది అయిద్ది నా మీద ప్రేమ ఉంటే నువ్వే రా అమ్మ నా దగ్గరికి అంట
ఆ
మా అమ్మే నాకేం తెలుతద్ది రావడాను ఆడ బస్సు ఎక్కు అమ్మ ఈడ దిగు అంటే ఆహా నేను రా లేను లే నీకు జాబ్ వచ్చినప్పుడు వస్తానులే అనుద్ది
ఊ సరిపోయినారు నువ్వు జాబ్ వస్తే ఇంటికెళ్తావ్ ఆమె జాబ్ వస్తే అక్కడకి వస్తాది
ఆ అట్లా ఇద్దరూ అట్లా అన్నమాట మా ఇద్దరుకి
మల్లిక
ఇంకేం ఉంది ఏం చేస్తున్నావ్
ఏం లా అన్నా ఖాళీ కూర్చో ఉన్నా ఏం పని అమ్మ చేసేసి పింది ఊ
మీ వదిన ఏం చాస్తుంది
ఊరికెళ్ళింది
ఊరెళ్ళిందా రాలేదా ఇంకా ఎప్పుడొచ్చుది అంట
ఈ మంత్ అంతా అక్కడే ఉంటాది నెక్స్ట్ మంత్ లో వచ్చాది
ఓ యమ్మా ఏం అంతా ఊ నెల రోజులు
ఇంగ ఆషాడ మాసం గాదా
ఆహా ఆషాఢ మాసం మొత్తం ఇంట్లో నేన అంకా
ఆ అంటే పెళ్ళైన వన్ ఇయర్ లోపల వస్తే అంటే ఇది ఒక ఆచారంను అత్త కోడలు ఒక వాకిట నడ్చకూడదంట
వే
పెళ్ళైన సంవత్సరం లోపు సంవత్సరం దాటితే ఏం కాదు మళ్ళీ
అందుకనే ఎళ్ళింది
ఈడ్నే ఉన్న ఊరు అదే సిటీలయితే ఎన గోరే ఆయన్ని పటించుకోరు వారు ఎవరు రాస్ పెట్టే ఏ ఎందే అది ఎవరు అయిన చనిపోయరనుకో మాములుగ మనూర్ ఎవరైనా ఎదురయ్రనుకో మనకి మనం ఏం చేసి ఇంటికెళ్ళి స్నానం చేసి అవి ఇది చేసుకుంటాం కదా హ్మ్ అదే సిటీలో ఎవరైనా చనిపోయారు అనుకో
చూత్తబోతారు కదా
ఆ చూసుకుంటారు లే ఎవరి పని వాళ్ళు చేసుకుని ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు
అది టౌన్లో పని
ఆ అంటే అండర్ దానికి కూడా ఒక వెయ్యి గడపు ఉంటే ఏం కాదు వేయ్ గడపున్న తక్ క్కువ ఉంటే ఇట్లాంటి పాటించాలి అనేసి ఇదొక ఒక రూల్ ఉంది అట్ల అనుకుంట్ర అన్నమాట
అ కుంట పోతే అన్ని పట్టించుకోవాల ఏది లేకుండా వదిలేస్తే ఏది లేకుడా పోవచ్చు
మ్ అవును నిన్న సండే గద నిన్న సండే కద ఏం చేసావ్ సండే
నిన్న ఊర్లో తాళమ్మ జాతర చేసినారు
ఎప్పుడు ఏదో ఒక జాతర జరుగుతానే ఉంటాయ మీ ఊర్లో
తాళమ్మని జాతర లాగ చేసినారు ఎప్పునుంచో ఉన్నారు వాళ్ళు
మ్మ్
మన ఇంటికి కొంచెం పైపక్కే
ఉమ్
నేను కూడా మొక్కుబడి ఉన్నా భీముడు తీసి ఇస్తానని ఏ మొక్కొన్న ఫస్ట్ డెలివరీకి ఎళ్ళేటప్పుడు
ఆ
నిన్న చేస్తున్నారని పోయి బియ్యం మూట తీసుకువచ్చి టెంకాయలు
ఆ
ఆకు వక్క అన్ని తెప్పించుకొని పూలమాలయ్యి పోయినాము
ఆ
పోయేసి టెంకాయ్ అట్టుకొని కాసేపు అక్కడ ఉండి ఎవన్ నచ్చితే మళ్ళ అన్నదానం కాడ పోయి
ఆ
అక్కడ కాసేపు ఉండి తిని నేను మా ఇంటయినా
ఏమేమి స్పెషల్ చేసారు అన్నదానం దగ్గర ఇప్పుడు పోలం జాతరంటే జనవరిలో ఇప్పుడు చికెన్లో మట్ అయ్యేం కట్ చేయర కోళ్ళు మేకలు కట్ చెయర
లేదు ఇది నార్మల్గా చేస్తున్నరు అంతే పొంగు వల్ల ఏం పెట్టలే ఇంకెప్పుడు
కొన్ని కొన్ని దేవుళ్ళ కాడ మొక్కు పెట్టుకొని కోళ్ని కోసుకోవడం మేకను కోయడం ఇట్లా కోస్తరు కదా అట్లాంటివి ఉండవా మీ దగ్గర
అంటే ఎల్లం జాతర దగ్గర చేసినారు ఇక్కడ తాళం కాడిచేలా
చేయరా అట్లా అక్కడ చేస్తార చేయరా నాకు తెలియదు ఆ దేవుడి గురించి అందుకే అడుగుతున్న
చేస్తారు ఎల్లమ్మ జాతరను చేస్తారు
ఇప్పుడు ఇక్కడ ఉంటుది హైదరాబాద్ ఎళ్ళం జతరు బాగుంటది ఆల్రెడీ బోనాల్ స్టార్ట్ అయిపోయినాయి హైదరాబాదులో ఫుల్లుగుండె అనమాట ఇక్కడ బోనాలు ఆ
బా చేస్తారు కదక్కడ
ఆ ఫుల్లుగ అసలు జనాలు అందరు కుండలు పెట్టుకుని తళ్ల మీద నడుచుకుండపోతరు ఆ వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా బుడబుక్కలోళ్ళు అవి కొట్టుకుంటూ ఉంటారు ఒళ్ళు మీద కాళ్ళు పట్టుకొని డబ్బులు కొట్టుకుంటా వాళ్ళందరూ ఇప్పు పది మంది ముఖానికి కి రంగు అదే నిన్న కూడా కూడా రన్నింగ్ లో ఉన్న అ అదే నిన్న అంతా అదే ఈ మధ్యల స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ రు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్పుప్పుడు అన్ని ప్రతి ఇంట్లో రోజు నడుస్తూనే ఉంటాయి
ఉ
బాగుంటది నిన్న మేము టెంపుల్ కెళ్ళాం నేను మల్లిక
ఇద్దరు ఒక చోటే నుండేదా
ఆ అంటే తన హాస్టల్ తనకి నాకు ఒక ఐదు కిలోమీటర్ దూరం ఉంటది
అ
ఆ అయిదనేేవా నిన్న అలా ఎల్లాం సినిమాకి ఎల్లం మంచి సినిమాచ్చి సినిమా అన్న టెంపుల్కెళ్ళాం సినిమా కాదు సినిమా మొన్నేళ్లం అలా అద రీసెంట్ వెళ్ళంలే అ అ టెంపుకెల్ళం పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంటది ఇక్కడ జూబ్లీ హిల్స్ ఫేమస్ బాగా హైదరాబాద్ లొ ఆ ఆ టెంపుల్ కెల్లన్న మాట ఆ టెంపుల్ కి వెళ్ళేసి ఆడేమో కాయిన్స్ నిలబెట్టాం రూపాయ పాయింట్స్ చెరోకటి అ ఆ కాయిన్స్ నిలబెట్టేసి దేవుడిని కోరు కోరుకుంటే నెరవేరుద్ అనేసి అంటారంట
ఆ
ఇంకాది నిలబెట్టాను నేను పెట్ట పెట్టక నిలబడిపోయాను నాకు ఆపిల్ల నిలబెడుతుంది అని నిలబడట్లే కాయిన్ నిలబెడుతుంది నిలబడట్లే ఆడు చాలా సేపు ఈ ఏరుస్తున్న పిల్ల నాకాయన్ నిలబడలే సర్లే నిలబడలే నిలబడా పొంప అంటే లేదు నాకాయన నిలబడాలి నేను రానంటుంది దనించి ఇంగ సర్లే చెప్పసి నేను ఇ పట్ కొని ఇద్దరం కల్సి దాన్ని నిలబెట్టాం ఒక ఆయన నడిచేసి దమ్మా నాకు ఆయన నిలబడింద అంటుంది ఇంకా కర్ల ఏదో పెద్ద కోరిక కోర్లంటన్నావ్ ఆ ఏదో పెద్ద కోరి కోరినట్టున్న వ్ గట్టిగా అందుకే నా కోయిన్ నిలబడంట భయమేసింది ఆ కాయిన్ కి మరి అంత కోరికలు కోర కొ చిన్న చిన్న కోరకలు కొరకా దేవున్ని మనమిక అయ్యే కోరికలు అంతేకని అవను కోరికలు కోరుకుంటఅట్లే నే అవ్వుద్ధి అనేసి నే అన్నా ఇంకా
ఏముంటది కోరిక ఎప్పటికి మ్యారేజ్ అవ్వాలని కోరుకో ఉంటది
ఏమో ఒక్కోరు ఒక్కొక్క కోరిక కోరుకున్నలే ఆ ఇన్నర్ వేర్‌‌ని దాటితే బయటకు వచ్చి చె కోరిక్లు అప్పుడు వరకు చెప్పుకో సీక్రెట్ ఆయన్ని అప్పుడుదాక్క చెప్పుకుంటే జరగవు మళ్లీ అసలుకి
అవును
ఉమ్మ్ అట్లా చెప్పుకుంటే అసలు జ గవు అయి
చెప్పుకోకూడదు
ఏం చేస్తాన్ ఇంగా అంతే ఏమైంది అనుకున్నా అనుంచి వచ్చేసామా వాళ్ళు అన్న వస్తుండ అదే టైంలో వాళ్ళ అన్న వస్తున్నాని చెప్తే నేనేం చేశామంటే మేము స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంకా స్టార్ట్ అయిపోయేసి అంతలోగా ఆ పిల్లని హాస్టల్లో దింపేసి ఇంకా నేను వచ్చేసా మా రూమ్‌కి ఎళ్ళిపోయి ఇంకా నాగబంధం సినిమా ఉంది కదా
ఉమ్మ్
అది ప్రొజెక్టర్లో ఏసుకుని మా రూమ్‌లో
ఉమ్మ్
అలా పడుకుని ఇంగ సినిమా చూసుకుంటా ఉన్నా అయిపో
ఉఉమ్మ్
ఇంగ నైటు వండుకొని తినేసి పండుకున్న తెల్లారింది అలా సండే అలా గడిచిపోయింది మాకు సింపుల్‌గా
రూమ్‌లో నువ్ ఒక్కడివే ఉంటాన్న
రూమ్‌లో ఒక ఐదు మంది మేం మొత్తం ఐదు మంది ఉంటం
మ్మ్ఉమ్మ్
ఫైవ్ మెంబర్స్ ఒక్కోరు ఒక్కో జాబు
ఆఆ ఫుడ్ అయ్యి మీరు మీరే చేసుకుంటారా
ఆ ఐదురు మది ఐదు కలిపి చేేసుకుంటా ఐదు మందికి
ఉమ్మ్ ఒకరు చేస్తారు ఐదు మందికి కలిపి
ఆ ఒక్కొక్కడు ఒక్కోలాగా ఇప్పుడు నేను చేస్తాన్న మా ఫ్రెండ్స్ చేస్తారు అందరు చేస్తారు అనమాట ఒక పర్టిక్యులర్‌గా ఇళ్లు అన్నంటది ఏం లేదు అక్కడ ఉమ్ ఎవడుకో ఆ టైయనికి ఎవడు కుదిరితే వాడు చేసుకుని ఉమ్మ్ ఎవడ చేసుకోవచ్చు అనమాట అట్లా అయిపోద్ది ఫుడ్డు పడుకునిండా తిన్నామా మళ్ళీ అంతే